హలో
హలో
బాగున్నారా
ఆ బావున్నాం మీరు బావున్నారా
ఆ బావున్నాం ఏం చేస్తున్నారు
పట్టుకనే ఖాళీగానే ఇక సాయంత్రం పనులు కదా
ఆ తిన్నరా
ఆ తిన్నం మధ్యానమే
అవునా
ఉమ్మ్
ఎటెళ్తలేరా
ఇంకా రాలేదు కదా
అవునా మండే నుంచి ఆఫ్ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా
అవును
ఏంటి మరి ప్లాన్ ఏం లేదా
ఏం లేదే ఎండకి పెళ్ళిళ్ళేమున్నాయి అంటే ఎళ్ళాలిగా
అవును పెళ్ళిళ్ళే బాగున్నాయి
తిన్నారా మరి
ఆ మధ్యాహ్నమే త్తింగ్ చార్ ఆగింద అలవాట్లేదేమో కదా
ఆ అ అ
సరి అట్లే మేము కద
పెట్టాలిగా
ఏమి పెట్టాలి
స్నాక్స్ పెట్టాలి స్నాక్స్
ఆహో అవునా
హుమ్మ్
మధ్యాహ్నమే పిల్లలకి ఇట్లా రాంగానే పల్లి పట్టు ఇస్తున్నారు కదా
హుమ్మ్ అవును తిన్నార మరి
ఏమి హలో
తిన్నారా టున్నా
ఆ తిన్నా
టెంపుల్కెళ్ళలే
ఆ ఎల్లలేదు ఈ రోజు మీరెల్లాల
టెంపుల్ వెళ్ళలేదా
ఆహా వెళ్ళలేదీరోజు
అవునా మేమ్ ము ఇక్కడ వెళ్తున్నాం అయితే టెంపుల్ కు
ఉహూ
ఇ ఈడే గదా
అవును
అయితే ఇక్కడ టెంపుల్కి వెళ్తున్నా
ఆహా ఏం టెంపుల్ శివాలయమా ఏ స్ శివాలయమా
ఆ అందరొస్తారు ఇప్పుడిగ ఈరోజు సాటడే కాబట్టి అక్కడ కొంచెం ప హనుమాన్ మాలలేసున్నారు కదా ఇప్పుడు
అవును
స్తరు కొంతమంది వాళ్ళకి వంట చేస్తరన్నట్టు
ఓహో ఎవరు చేస్తారు అయ్యగార్లేనా లేకుంటే మీరే చేసి ఇస్తునా
ఉమ్ ఉ
ఎవరు చేస్తరు వంటలు
ఆ వ వంటలా అంటే కొంతమంది ఇట్ల ఉంటారు
స్ స్
కొంతమంది ఉంటారిక్కడ వంటలు చేసే వాళ్ళ వాళ్ళకి స్పెషల్ గా హలో హలో హలో